చ్చిండూ
ఆ హలో చెప్పండి ఏం చేస్ తున్నారు
హలో వినిపడేస్తందా
అమ్మా
తిన్నావా
ఆ తిన్నాను నువ్వు తిన్నారా మీరు తిన్నారా
ఆ తిన్నాను
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఊరికే ఏదన్నా కొత్త మూవీస్, ఏదన్నా పాత మూవీస్ అయినా పర్వాలేదు ఏదన్నా ఉంటే చూద్దామని అనుకుంటన్నాను. అయితే ఏదన్నా మూవీ సజెస్ట్ చేయచ్చు కదా
మూవీనా నేను డిప్లొమా లో ఉన్నప్పుడేమో మా ఫ్రెండ్స్ తో కలిసి ఒక మూవీ చూసా దాని పేరు దియా చానా బాగుంటుంది అది మళియాళ ఆ దియా చూస్ తవా
ఆహా చూల్లేదన్నమాట
ఓ అవునా అదీ ఆ చెప్ దాని అది మలయాళం మూవీ అన్నమాట, తెలుగులో డబ్ చేశారు.
ఆ.
తెండీ, ఏమంటే ఇది. ఆ నువ్వు. గర్ల్‌ఫ్రెండ్ మూవీ చూశావా? రీసెంట్‌గా వచ్చింది.
హా ఆ! చూశాను చూశాను.
హీరో ఉన్నాడు చూడు.
ఆ, వాడు బావుంటాడు.
అ హీరో ఆ సినిమాలో హీరో అనమాట.
అవునా!
వాడి హీరో, వీళ్లిద్ ద్దరూ ఒకే కాలేజ్ అన్నమాట హీరో హీరోయిన్ ఒకే కాలేజ్ లో చదువుతా ఉంటారు హీరోయిన్ కీ హీరో అంటే చానా ఇష్టం అన్నమాట కానీ ఎప్పుడూ చెప్పదు ఆ హీరో కనపడినప్పుడల్లా చూస్తుంది భయపడిపోతుంది వెళ్లి పోతుందన్నమాట
ఓ వన్సైడ్ లవ్
లవ్ లాగా మళ్ళా ఈ హీరో వచ్చేసి మంచిగా డ్రాయింగ్స్ గీస్తాడు గీసినెటివన్నీ అవి ఏమంటారు ఒకటి బోర్డు ఉంటుంది కదా నోట్ బోర్డు
ఆ
బోర్డు కాలేజ్ లో నోట్స్ బోర్డు లో పెడతా ఉంటాడన్నమాట హీరోయిన్ ఏం చేస్తుంది వాడే గీ ఉన్నడు కదా అవి ఎవరూ చూడనప్పుడు తీసుకొచ్చుకునెస్తుంది అన్నమాట ఆ బొమ్మలన్నీ
అవునా
ఆ ఎంచు అది తీసుకొచ్చు కుంటుంది హీరో మెమరీగా హీరో వచ్చి హీరో వేరే బ్రాంచ్ హీరోయిన్ వేరే బ్రాంచ్ అది చెప్పాల్ ఆ సేమ్ కాలేజ్ అంటే ఇంకా వన్ ఇయర్ ఉంది కదా అంటే వాడు థర్డ్ ఇయర్ చదువుతాటాడేమో ఇంకా వన్ ఇయర్ ఉంది కదా వన్ ఇయర్ లోపు అంటే తన ఫీలింగ్స్ ని చెబుదాం అనుకుంటుంది హీరో కి కానీ హీరో ఏం చేస్ తడు ఆ ఫారిన్ లో చదువుకోవడానికి వెళ్ళిపోతాడు అనుకుంటాం
అయ్యయ్యో మధ్యలోనేనా
లోనే వెళ్ళిపోతాడు
ఆ
అది హీరోయిన్ కి తెలీదు హీరోయిన్ చన రోళ నుంచి చూడదు అనమాట కాలేజ్ లో హీరోని అందుకని వాళ్ళ బ్రాంచ్ చ్ లో ఎవరో ఒక అమ్మాయిని పోయి అడుగుతుంది అంటే దాని దగ్గర డ్రాయింగ్స్ ఉన్నాయి కదా డ్రాయింగ్స్ అన్ని చూపించి ఈ డ్రయింగ్స్ గీసిన అ ఉమ్ లేడే కాలేజీ లో అని అడుగుతుంది
ఓకే ఇంకా డైరెక్ట్ అడగలేక అట్లా
ఆ అడిగినప్పుడు ఆ హి ఆతను ఫారెన్ లో చదవడానికి వెళ్ళిపోయినాడు, ఇప్పుడు లేడు కాలేజ్ లో అని చెప్తుంది అది చన ఫీల్ అవుతుంది అనమాట, ఈ వంగ వన్ ఇయర్ ఉందని న ఆ ఫీలింగ్స్ ఏం చెప్పలేదు, అది ఇది అనుకని ఫీల్ అవుతా ఉంటుంది.
అవునులే
మ్ మళ్ళా అట్లా చాలా బాధగా ఇనాక్టివ్గా ఉంటుంది, అలాగే అక్కడ ఆ కాలేజ్ లో చదువు అయిపోయినాక, ముంబై లో అనుకుంటా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటారు. రోజు జాబ్ చేసుకొని ఇంటికి వస్తా ఉ ఉంటుంది తన పని తను చూసుకుంటా ఉంటుంది
ఆ
ఒక రోజు సడన్ గా హీరోయిన్ హీరో ని చూస్తుంది, మ్ లిఫ్ట్ దగ్గర లిఫ్ట్ క్లోజ్ అయిపోతా ఉంటుంది అప్పుడు చూస్తుంది అనమాట మళ్ళ లిఫ్ట్ ఓపెన్ అయితుంది హీరో లోపలికొస్తాడు అది వేగంగా కొట్టుకుంటా ఉంటుంది అప్పుడన్నా మాట్లాడదాం మళ్ళా మిస్ అయిపోతాడేమో మళ్ళా మిస్ అయిపోతాడేమో అప్పుడన్నా మాట్లాడదాం అనుకుంటుంది కానీ మాట్లాడలేదు ఊమ్ మళ్ళా చూస్తే ఈమె ముందర రూమి హరు హి
ఇం అట్లా మాట్లాడతారు
ఆ చిన్నగా మ మాట్లాడతారు కొంచం మళ క్లోజ్ అయితారు మళ్ళా అట్లా క్లోజ్ అయితా ఉం ఉంటారు మళ్ళీ ఏం జరుగుతుందంటే హీరోయిన్ వచ్చేసి హీరోని ఇంకో అమ్మాయితో చూస్తాడనమాట
అయ్యయ్యో అందుకు తప్పుగా అత అపార్థం చేస్
అ తవన్న అది ఏడు స్తా ఉంటుంది
ఆ
మళ్ళా హీరో వచ్చి అడుగుతాడు ఇందుకు ముందులాగా నాతో లేవు అది ఇది అంటే అప్పుడు కన్వెస్
ఆ
అప్పుడు తన ఫీలింగ్స్ నిది ఊమ్ నువు అంటే నాకు ఇష్టము ఇట్లా ఇట్లా అని చెప్తంది
అవునా
ఆ ఇప్పుడు బ్యాక్ స్టోరీ ఏమం టే హీరో కూడా హీరోయిన్ అంటే కాలేజ్ నించే ఇష్టం అన్నమాట
ఓకే
ఆ ఎట్లయితే హీరోయిను ఉమ్ చూస్తాం హీరోయిన్ కూడా హీరో కూడా హీరోయిన్ ని చూస్తా ఉంటాడు ఆ అది లిఫ్ట్ లో చూసింది అన్నగా అ లిఫ్ట్ లో చన్న గుండె వేగంగా కొ హీరో కూడా గుడి చా గట్టి కొట్టుకుంటుంది ఎప్పుడన్నా మాట్లాడదాము అనేసి
ఇద్దరు ఇంట్రోవర్స్
వర్స్ ఆ బ్యాక్ స్టోరీ చూపిస్తారు అప్పుడు చానా బాగుంది
అవునా
ఊమ్ ఆ తర్వాత ఊమ్ మంచిగాని ఒకరోజు సడన్ గా వాళ్ళిద్దరికి యాక్సిడెంట్ ఐతుంది ఆ యాక్సిడెంట్ లో హీరో వచ్చేసి కొమలోకి వెళ్ళిపోతాడు
అయ్యోయ్యో కోమాలకి వెళపోతు
కోమాలోకి వెళ్ళిపో పోతాడు హీరోయిన్ వచ్చేసి మం పడుతుంది తరుహి ల్ పన్స్ హీరో చనపోనాడు అని చెప్తారు
ఊహ్మ్ అయ్యయ్యో చనిపోయినాడని చెప్తారా కోమాకు పోకోకూ ఆ
అట్లా చెప్తారు అప్పుడు చనా అది చనా ఏడుస్తుంది చానా డిప్రెషన్ లోకి పోతుంది, వాని మెమరీస్ ని కలుచుకుంటా ఉంటుంది, మళ్ళా వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడే ఉం ఆ చనిపోదాం అనుకుంటుంది కానీ ఉం చనిపోదామని అట్లా చేస్తా ఉంటుంది అనేసి, వేరే చోటకి పంపించేసారనమాట వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని అంటే ఆ వాళ్ళ రిలే తీస్ సైలెంట్ గా అక్కడన్న ఉంటే మర్చిపోతుందేమో అనేసి అక్కడి వినక ఓ రోజు అది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ ఉంటుంది రైల్ రై రైల్ టాక్ హ్మ్ అప్ పొడిసేయ్ సెకండ్ హీరో ఎంట్రీ అన్నమాట అది దారిలో వెళ్లే టప్పుడు ఏదో పడేసుకుని ఆ సెకండ్ హీరో కూడా ఉంటాడు దారిలో వెళ్ళేటప్పుడు ఏదో పడేసుకొని పోయింటుం అది ఇద్దామని వాడు తన వెనకే వెళ్తా ఉంటాడు
ఓ
రైల్వే ట్రాక్ మీద ఉన్నప్పుడు వాడు లాగేస్తాడనమాట ఎందుకు ఇట్లా చనిపోతున్నావు అదేది అని ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని
అయ్యాయో
హ్మ్ మళ్ళా చెప్ తన్ని
వాడు అప్పుడు ధైర్యం ఇస్తాడేమో కదా ఆ
తనమోటివ్ ఇచ్చి హీరోయిన్ని బయట తీసుకొని వస్తాడన్నమాట
అవున్లే
మళ్ళా వాళ్ళిద్దరూ ఆ ఇద్దరికి ఇష్టం ఉందనమాట సెకండ్ హీరోకి హీరోయిన్ మీద హీరోయిన్ కి సెకండ్ హీరో మీద ఫీలింగ్స్ ఉన్నాయి కానీ చెప్పుకోరనమాట లాస్ట్ వరకు
అయ్యయ్యో ఆ
వచ్చేసి వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వస్తుంది హీరోయిన్ కి నువ్వు రా ఫాస్ట్ గా ఇంటికి అనేసి
ఆ
ట్రైన్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరు వాళ్ళ ఫీలింగ్స్ ని కన్వే చేసుకుంటారు హ్యాపీగా హీరోయిన్ వాళ్ళ ఇంటికి పోతుంది. కానీ అక్కడికి బెయ్ చూస్తే హ్మ్ వాళ్ళ ఇంటికి బేయి చానా హ్యాపీ తో పోతుందా ఏమంటే ఫస్ట్ హీరో బతి చుపోయింటాడు
ఊ బతికె ఆ యమ్మకి కి ఎదురుచ్చింటాడా
హ్మ్ అప్పుడు చెప్పిన కదా కోమాలో ఉన్నాడని కానీ వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పినారు చనిపోనాడు అని చెప్తారు
చనిపోయిన అని చెప్తా అందుకు పాపం
ఇవుడు బతికి ముందర కళ్ళ ముందు కనపడతాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలిదు దానికి
ఓన్లీ ఎవరిని చేసుకుంటుంది మళ్ళీ పెళ్ళి
ఇవన్నీ చేసుకుంటుందండి ఇ నువ్ చెప్పలేదు కదా ఫస్ట్ హీరో కి మ్యారేజ్ కి మళ్ళీ అంతా సెకండ్ హీరో క చెప్తుంది అనమాట ఇట్లా జరిగింది అంటే సెకండ్ హీరో ఏమంటాడు అంటే అంత తెలుసు కదా తనకి ఆ మా ఇంత లవ్ చేసిందో ఫస్ట్ హీరోని అందుకని నువ్వే తననే చేసుకోంటాడు
అయ్యయ్యో త్యాగ
ఆ త్యాగం చేస్తాడు మళ్ళా ఆమ కూడా ఏలా ఆమె పెళ్ళికి సిద్ధ అయితుంది సెకండ్ హీరో కూడా హీరోయిన్ పెళ్ళికి వస్తాడు కానీ వాళ్ళమ్మ చెప్తుంది నువ్వు వెళ్లొద్దు అనేసి సెకండ్ హీరోకి
ఓన్లీ
ఆ అక్కడ వెళ్తే తను బాధపడతాడనేసి వెళ్ళొద్దు అంటే వాడు ఏం చేస్తాడు వచ్చేస్తాడనమాట పెళ్లికి
హయ్యయ్యో
హమ్ వెళ్ళలి చూస్తే పెళ్లి నుంచి వెళ్లి చూస్తే వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది హార్ట్ అటాక్ వల్ల వాడు చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు
అబ్బాబా హా
చనిపోయింది నేను ఒకవేళ పెళ్లికి పోకుండా ఇంట్లోనే ఉండింటే మా అమ్మ కాపాడుకునిండొచ్చు అని అట్లా
అవునులే ఓ
మళ్ళీ హీరోయిన్ ఇక్కడ ఏం జరుగుతుంది ప్యలల్ గా స్టోరీ హీరోయిన్ వచ్చేసి ఫస్ట్ హీరోకి చేప్ చెప్పేస్తుంది ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని హీరో కూడా సరే నువ్ ఇక్కడ హ్యాపీగా ఉంటావు అక్కడికి వెళ్ళి పో అంటాడు
అవునా
సెకండ్ హీరో దగ్గరకి వస్తుంది వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి చూస్తే వాళ్ళమ్మ చనిపోయింటుందని ఎవరో చెప్తారు
అవునా
సేమ్ ఫస్ట్ సెకండ్ హీరో వచ్చేసి చానా బాధతో సేమ్ రైల్వే ట్రాక్ దగ్గర పోతాడు చనిపోదామని వెళ్తాడు అం వాడు చనా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింటాడు
అవున్లే వాళ్ళ మమ్మీ చనిపోయింది ఇంకా ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అయ్ ఉన్నాని
ఉమ్ లేదు కదా అని రైవే ట్రాక్ మీద ఉంటాడు అప్పుడు అది హీరోయిన్ వస్తుంది వాని పేరుతో పిలుస్తుంది ఆ వన్ పేరు తో పిలుస్తుంది వాడు కూడా దియా అంటాడు అంతే
ఆ
నోట్లో నుంచి దియా అంటూ రైలు వచ్చి దిచ్చేస్తుంది హీరోని చా ఆను ఉ అట్లే ఎండింగ్ అయిపోతుంది ఏం జరుగుతుందో కూడా చూపిరు మళ్ళా
అవున్లే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అని ఉం
చూపిర్ తెల్సా సి హుమ్ మళ్ళీ ఏం చూపిరు ఇట్లా ఎన్డ్ టైటిల్ పడిపోతుంది
వామో దరిద్రం అంటే అదేనేమో
హుమ్ అవుననుకుంటా ఇంకా ఏం సరేనా ఉండేనా అయితే మళ్ళా చేస్తాను బాయ్ ఇంకో స్టోరీతో వస్తా నీకు బాయ్ బాయ్
ఆ బాయ్ బాయ్